హలో అక్క బాగున్నావా
బావున్నారా ఏం చేస్తున్నారా
ఏ లేక్క బయటకి వచ్చిన
బాగున్నారారా మీరు
ఆ బాగున్నాక నతాను
ఈ ముందిర రొటీన్ ాలి తినడం కూర్చునడం
ఆ బయిట్లా మంచికున్నారా
బాగున్నార రాా అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళు చెల్లి తమ్ముడు అందరు బాగున్నారా అన్న
ఆ మంచిగాన రాన్నారు
ఏం చేస్తున్నార ఆ ఇంటి కార్డు ఉంటే బోరు కొడతలేదారా
ఏ ఏదో అట్టట్క బోర్ పడతావున్నా ఇక ఫోన్ లో రీచార్జ్ లేదు ఏది లేదు ఇక
ేరే ప్ర ఆ రాదరా మూవికెళ్దాం
ఏమ
ఇప్పుడు పడింది కదా కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్
చ బగా సింగ
రియల్ రియల్ లైఫా రియల్ స్టోరా రాదే
రియల్ స్టోర అది క చేసిన స్టోరియా
ఏ నాకైతే రియల్ స్టోరీ అంటేనే ఇష్టం నాకు ఎందుకైనా సరే బయో్రాఫికల్ మూవీస్ అంటే చాలా ఇష్టం తెలుసా
అది రియల్ స్టోరి కాదు మరి
కానీ బయోగ్రాఫికల్ మూవీస్కెళ్ళాలరా
దాణి ఒక్క టీనా చూడుట్న్నదా
దురంధర్ బయోగ్రఫికల్ మూవీయ కదా
ఆ అవి మన ఇండియా మీద అప్పుడు ఎలాంటి దాడులు జరిగినాయడి
కని నాకు అరే ఇది మేజరు ఉన్మి కృష్ణన లైఫ్ స్టోరి అంది యూడు
హ
అది అలాంటి ఇన్స్పైర్ స్టోరీస్ తీియాలిరా మూవీస్ ఎందుకు ఇంత చిల్లర చిల్లర తీస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అసలు అంతా కొన్ని కొన్ని మూవీ చూస్తాయి అస్సలు నచ్చట్లేదు
అది సినిమా అంటే ఎవని నచ్చిన వాళ్ళు తీసుకుంటారు
బట్ అలా కాకుండా ఆ ఒక మంచి రియల్ స్టోరీ అంటే ఇప్పుడు నిజంగా జరిగింది అంటే ఫ్యూచర్లో ఇట్లాంటివి ఉన్నాయి లైక్ ఈ గుజన్ సక్సేన ఆమె ఒక విమెన్ ఆమె ఒక బా అంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్సెస్లో ఉన్నామే
ఉమ్
ఆ ఆమె గుండన్ సక్సెస్ ఐన మూవీ అంటె రీసెంట్గ ఒచ్చింది ఆ బాలే తీసిందిరా నాకైతే ఆ స్టోరీ చూసినంత సేపు నేనసలు ఏడ్చిన అసలు అంటే ఒక విమెను జాబ్ చేయడానికి గుడా ఇంత ఇబ్బంది పడాల్ బా అనిపించింది కానీ నాకు గూజన్స్ కేమ్ ఆ మూవీ చూసినప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి సేమ్ మా పాపను గుడా అట్లనే రెడీ చేయ్యాలనుకుంటున్నరా
అబ్బాహ్ ఔన
ఉమ్
టైటిల్ గుడా అదేనా పేరున్న
ఆ ఆ కాదు కా అ గుంజన్ సక్సేనా మూవీ పేరే అది టైటిల నువ్ చూడు ఫస్ట్ ఎఫల్ ఇదీ ఆ ఎంది టూ థౌజండ్ అది ట్వంటీ ఫైవ్ లోనే గదా అ రీసెంట్గా లాస్ట్ ఇయరే రిలీజ్ ఐంది
ఔన
ను చూడు అసలు ఇ మూవి చూ
దారుగురించి మా సినిమా గ్రూప్ల ఏ అప్డెట్ లేదు
అరే అసలు ఎప్పుడే గాని ఇలాంటి నార్మల్ నార్మల్ మూవీస్ జుడ్ ద్ర ఒకే ఒకటి ఆ ఫ్యామ్లీ రిలేటెడ్ మూవీస్ ఐనా పర్వాలేదు ఫమిలైతె టైన్మెంట్ మూవీస్ ఐన పర్లేదు గనీ ఇప్పుడూ అంటే బయోగ్రఫ్ కల్ మూవీస్ లైక్ మహానటి, కధానాయకుడు, యాత్ర ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ర ప్రజలకి ఏంది నువ్వు రీసెంట్ గ జుష్నవా గ్గిది ఆయన పేరు ఏం ఆ ఐన పేరు గుర్తుకు రావట్లేదురా చాలా బాగుంది
ఏ సిన్మా అన్న తీశిండ ఇంత ముందుకు
తీయలే తీయలే ఫస్ట్ టైం తీశిండు ఆ ఎర్ర ప్రగడనో సమ్థింగ్ ఏదో సిన్మా చూసిండు చుష్న నేనైతే ఎరప్రగడ సుబ్బారావు లాంటి వాళ్ళు ఉంటారుగ ఒక
ఎమోఅక్క నాదెల్వ సిన్మా
ఆ తెల్వదులేదు నేను గుడా చూడ్లేదు గానీ రీసెంట్గా రిలీజ్ ఐంది ఆ మూవీ గుడా అంటే మన దేశం కోసం ఎంత మందీ అమరులైరు ఎంత మంది ఏంది ఇది గుడా రా రీసెంట్గా తీషర్ గదా ఐన పేరూ మిథున్నా లేపోతే ఐన తీసిండు గదా రీసెంట్ గా మూవీ మేజర్ తర్వాత ఇంకేదో మూవీ ఉండే గదా
మేజర్ తర్వాత ఇంకా అంటే తెలిదు డైరెక్టర్ ఎవరు
డైరెక్టరు తెల్వదు గాని మిన్నలే మిన్నలే సాంగ్ అని ఒచ్చింది చూడు
ఓహో అది ఇది శివ కార్తికేనుగానీ
ఆ శివ కార్తికేయన్ సర్ వాళ్ళ మూవీ
హీరోయిన్ సాయ్పల్లవీ
ఆ అమ్ ఆ మూవీ చాలా బాగుంది మూవీ అన్ ఐన రియల్ స్టోరీ గదా అసలెనే ఆమ్ అమ్మా ఎంత ఏడ్చినా తెలుసారా నేనైతే ఆ మూవీ చూసి అసలు చాలా అంటే ఓక ఆ యస్ యుద్ధ సైనికుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా త్యాగం చేసేయాల్సిందే కదా
ఊ
ఎంత పెయిన్ఫుల్ మూవీరా అసలు నాకు ఆ మూవీ చూసినప్పటి నుంచి అసలు నిజంగా ఇంగ దేశం కోసం ప అంటే చాలా వరకు ఆర్మీ అంటే నార్మల్ గా కె ఆర్మీ ఆ శాలరీస్ తీసుకొని పని చేేస్తారు ఏమన్నా ఉత్తగనే పని చేసుర అన్ కొంత కొంత మంది అందరు కాదు కొంతమంది ఆ అన్నయ్య మాటలు అనే ఉంటారు గానీ వాళ్ళు పడే స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఊ ఎంత దారుణంగా ఉంటయి రా అసలు
ఎమ్మో ఇగ అద్ దెల్వద్ నాకు
ఆర్మీరా
ఇప్పుడు ఆ సినిమా టైటిల్ కూడా గుర్తున్నది గాని వతలేదు అది
టైటిల్ విషయం కాదు నేను ఆర్మీ గురించి మాట్లాడుతున్నా
ఊహు
మూవీ స్టోరీ అని కాదు గని ప్చ్ నార్మల్ గా ఆర్మీ వాళ్ళ లైఫు ఎంత దారుణంగా ఉంటది
ఆ దానికి సెలెక్ట్ కావాలన్నా బొచ్చేడ్ టెస్ట్ లు అని ఇ ఆని
టెస్ట్లు అవును మరి ఎందుకంటే అంత కఠినంగా ఉంటేనే మన దేశాన్ని ఇంత విధంగా రక్షించగలగు తున్నలు
హైట్ ఉండలే ఫిట్ ఉండలే ఎంత కోల్డ్ అయినా ఉండాలే
అవును కదరా మరి అన్ని తీర్ల పర్ఫెక్ట్ అయితేనే కదా మన దేశానికి పర్ఫెక్ట్ గా ఉ ఉండగలుగుతారు
ఆ ట్రైనింగ్ ఏ వేరుంటది ఇగ
అవును నేను మా పాప అల్లనే పంపిద్దాం అనుకుంటున్నా ఆర్మీకి
ఒక్క సహజానికి సెలెక్ట్ అయ్యి మళ్ళ హోమ్స్ సిక్ అయ్ ఈడీకి వొత్తే వెయిట్ చెక్ చేస్తారు వచ్చే ముందు ఇందు ఇటు ఇంటికి వచ్చేటపు వెయిట్ ఎంత ఉందో మళ్ళీ అల పోయినప్పుడు ఇగ క కరెక్ట్ అంతే ఉండాల గింత ఒక వన్ కేజీ పెరిగినా మళ్ళా సపరేట్ ఉంటంది దానికి
పర్వాలేదు నాకైతే నా అన్ని విషయాలు పక్కకు పెడితే నాకు మా పాపని ఆర్మీ రు ఆర్మీ డ్రెస్ లో చూడాలి అండ్ ఆర్మీ జాబ్ లో చూడాలన్న హోప్ ఉందిర నే ఎందుకంటే దే శానికి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు కదా
మనం ఇప్ప నుంచె కొద్ది క్రమశిక్షణలో పెట్టాలే వాళ్ళు కొద్దిగా అల్లర్ అల్లర్ ఐనరనుకో అట్ నే అటే ఐన్దానుకొ వేస్ట్ ఏ ఐతది
చిన్న పిల్లలు కదరా వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుస్తది కాకపోతే పాపకి తెలుసా ప్యాషను అ నువ్వేమవుతావంటే నేను ఆర్మీ ఆఫీసర్ ఐతా అని చెప్తది ఈజీగా
అయినా కాని మనం కొంచెం అనా కంట్రోల్లో పెట్టకపోతే
ఏవ్ పెడతాం పెడతాం ఎందుకు పెట్టకుంటుంటాం పిల్లల్ని కాకపోతే చిన్న పిల్లలు కదా అని చిన్నతనం బాల్యం అనేది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు కదరా
ఆ
సో అందుకని ఆమె లైఫ్ లో అన్ని మిస్ క మిస్ అయ్యాను నా లైఫ్ లైఫ్ లో చిన్నప్పటి నుంచి స్టడీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి నా బాల్యాన్నంతా మిస్ చేశారు ఉ నేనేం ఆడుకొలేదు నే అట్ల జేయలే ఇట్ల జేయలే అన్న రెగ్రేట్ ఫీలింగు ఫ్యూచర్ లో రావద్దనే ఆమెను వదిలేయడం అంటే ఫ్రీగా వదిలేయడం సంతోషంగా కాసేపు ఆడుకుంటగాని
అవునా
ఉ
ఇప్పుడు ఏం చెత్తారు మరి పిల్లలు
పిల్లలు మా అత్తవాళ్ళ ఇంటి వేల్రా
ఆహా ఎపుడత్తరు
వస్తారంట ఇంకో టూ త్రీ డేస్ లో ఒక అంటే మాడపడుచు వాళ్ళు వచ్చిరనమాట ఆ ఇగ వాళ్ళు చూస్తామంటే వాళ్ళకి వాళ్ళంటే చాలా ఇష్టం ఇగ వాళ్ళు చూస్తామంటే పంపియమంటే వంపిచిన
పంచి ఆ ఇప్పుడుత్తరువాటు భార్య
ఆ అర్ధం కాలేదురా
ఎప్పురత్తారట
రా టు త్రీ ఫోర్ డేస్ లల్ల వస్తరని ఫోర్డేస్ లో వస్తరు కావచ్చు లేదా వీలుంటే నేనే రేపు వెళ్ళి తీసుకుద్దాం అనుకుంటున్నా
స్కూల్ మిస్ కదా మరే
స్కూల్ మిస్ అయితది నేను టూ ఇప్ టూ డేస్ నుంచి మిస్ అయితూనే ఉంది పంపియాలే తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు రానని ఏడుస్తున్నారు బాగా
ఇట్లాయితే మరి ఎట్లా
తీసుకురావాలి ఇగా పోయి రేపు పోయి బావ తీసుకొస్తానన్నాడు
ఉహు ఇప్పుడు అంతల కొత్త కొత్త సిమాంటులు గ దూరం గని ఒకటది ఇన్నె మీ ఎప్పుడెప్పుడు ఇలాంటే అటె గు జరిగినంక ఒక సినిమా సుద్దాం అని సుతాన్న నేను కుడా
చూడాల్ రా అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూడాలి కంపల్సరీ అవి స్టోరీస్ కాదు హిస్టరీ హిస్టరీ మూవీస్ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మన వెనకాల ఎన్ని జరిగినాయో అంటే ఆ జనరేషన్ లో మనం లేము కాబట్టి మన వెనుకాల ఎన్ని జరిగినాయి అనేది మనం కంపల్సరీ చూడాలి
అందుకే అది కూడా చూడాలంటె ఇగ నా రేపు పోయి ఈసారిదిఅయిపోతాది మళ్ళ ఏపిచుకోవాలె ఎపిచుకొని ఆది చూడాలి ఇగ
చూడు అస్సలు మిస్ చేసుకోకు నేను కూడా చూస్తా పక్క చూస్తా ఆ ఏంది అదే కాకుండా నేను పార్ట్ వన్ కూడా చూడలేదు ఆ మూవీ అది కూడా చూడాలి అం అంటే ఆ రియల్ అంటే ఆల్మోస్ట్ ఉమ్ మన యుద్ధం బాం బ్లాస్ట్లు ఇలాంటి ఏం జరిగినాయి అన్నదేనా మూవీ థీమ్ ఏంటి ది
మొత్తం మన ఇండియాల మనకు తెల్వని ఎప్పుడెప్పుడు ఎలాంటి అటాక్లు జరిగినాయి ఏ విధ జరిగినయి వీళ్ళు దాని ని ఏ విధంగా తెలుసుకోనికి ఒక మనిషిని పంపుతు వాని పేరు ఆపరేషన్ దూరంధర్
ఓకే ఓకే అంటే ఇప్పుడు టైటిల్ కూడా రియల్గా వాళ్ళ వాళ్ళ హయాంలో జరిగిందే అన్న
ఆ టైటిల్ కూడా అదే అయి ఆపరేషన్ మొదట వాడు వానీకి చావంటే లెక్కుండద్దు వానీకి ఫ్యామిలీ ఉండదు వాడోక సింగిల్